హలో
హలో వినిపిస్తుందా
అహ్ వినిపిస్తుందిక్క
ఏంచేస్తాన్లో
ఏం లేదు అక్క ఇగో చదువుకుంటున్నా నువ్వెం చేస్తున్నావ్ బాబు పడుకున్నాడా
హమ్ పడకుండా పోయిండు
తిన్నావా అక్క
ఏం చదువు తున్నావు
అహ్ నాది మెడికల్ కోడింగ్ అనేసి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న హలో హలో ఆక్క ఆ తిన్నత్క్క
ఏం కర్రీ
ఈ రోజు చిక్కుడుగాయ టమాటా హాస్టల్ లో
ఉహూ హాస్టల్లో ఉంటా వారా
అహ్ అవునా
ఆ తిన్నాం రా
నువ్వు ఏమి చేసినావు కర్రీ
ఈరోోజా కాకర్ తింటావా కాకర్కై
ఆహ్ నేను తినను
చేదు ఉంటది కదా
ఉమ్ అదే చేదు ఉంటది మళ్ళీ అసలు నేను తిన అనేసి ఇంట్లో కూడా మమ్మీ కూడా వండదు
ఆహా ఉండదా మమ్మీ అన్ని కూరగాయలు తినాలిరా
అంటే నాకు నచ్చకపోతే నేను తినను
ఆహ్ అవునా అ
అ ఇంకా ఏం చేేస్తున్నారు అక్క పని అయిపోయిందా
స్టార్ట్ చెయ్యలే నా పనులు
ఉంహు
ఉమ్
ఇంకా ఏముంది అక్క చదువుకోవడమే అయింది ఇగ
హమ్ అవును
హమ్ అవును కొంచెం జాబ్ వచ్చే వరికి కష్టపడాలి అన్నట్టు చదువుతనే ఉన్నా
చదువుకుంటేనే ఇప్పుడు ఫ్యూచర్ ఉంటది జాబ్ కూడా రావాలి కదరా
హమ్ అదేక్క
చదువుతూనే జాబ్ వస్తది ఉమ్
ఇంకా ఈ మధ్య ఏమన్నా షాపింగ్ చేసినవా అక్క మరి
ఇగ పండుగొస్తంది కదరా పోవాలిరా షాపింగ్ కి
చీరలవి కొంటావా?
వెళ్లాలి షాపింగ్ కి చీరలు కొంటా డ్రస్సులు కొంటా
హ్మ అన్ని కొంటావా?
అన్ని కొనాలి ఇగ పెళ్ళిళ్ళకి చీరలు మా మాములు అది డ్రెస్సు
ఆ ఇప్పుడు పెళ్ళిళ సీజన్ కాబట్టి రేట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి
ఆ మస్తు రేట్స్ ఉంటాయి రా
హ్మ్ అసలు ఇప్పుడు రేట్లు అయితే చెప్పలేం! షాప్ బిల్లు చేయాలంటే భయం అయితాద్
అవును! నువ్వు చేస్తావా రా షాపింగ్
నేను మొన్ననే చేసినా అక్క కానీ నాకు పెళ్లిలకు అటు ఇటు తిరగడం అట్లా ఏం లేదు ఏ ఫంక్షన్స్ కి అట్లా ఎల్లాను
హ్మ
ఏ ఫంక్షన్స్కి ఎల్లను అక్క
వ్ సారీస్ ఎక్కువ కట్టుకుంటావా డ్రెస్ లేస్తావ జీన్స్ ఏస్తావా
డ్రెస్సెస్ సార్ రీ
హ్మ్
జీన్స్ ఎప్పుడో ఒకసారి ఏస్తా అంతే ఊకె ఎక్కువ ఏయ్య
హ్మ పీజీ ల ఉంటే ఇగ జీన్స్ ఏతావు
ఆ అవును
నువ్ మాల్స్ ల పోతావా లేకపోతే? మామూలు చిన్న చిన్న షాప్ ల పోతావా
లేదు పెద్దయే కొంట అక్క
హ్మ్
పెద్ద టాప్స్ ఏ కొంట
ఆ షాపింగ్ మాల్స్ లో కొంటవా లేకపోతే మామూలు షాప్ లో కొంటవా?
ఆ మాల్స్లనే కొంట.
షాపింగ్ మల్లా అయితే ఎక్కువ ఆమ్ అవి ఉంటాయి కదరా రేట్స్ ఉంట్ ఇ చిన్న షాప్ లో అయినా బాగుంటాయి టాప్స్ ను
హ్మ అవును అట్లా గుడా ఎప్పుడైనా ఆ కరి ఎట్ల వెళ్ళాలి అనిపించినప్పుడు అట్ల వెళ్తాము లేకపోతే ఇట్ల ఏళ్తాం
ఆహా
ఎ నా టైమ్ ని బట్టి
హ్మ హ్మ ఉనా
అవును అక్క అట్ సైడ్ ఎండ కొడుతుంద అక్క? ఇటు అయితే ఫుల్ కొడుతుంది! హలో
వినిపిస్తుందా రా వాయిస్?
ఆ వినిపిస్తుంది అక్క అటు సైడు ఎండ కొడుతుంద? ఇటు ఫుల్లు కొడుతుంది అని అంటున్న!
మస్తుడుత నలుగైతాన కూడా మస్త్ ఎండాగొడ్తంది ర
హ్మ అవును గోరంగా అసల్
ఇప్పుడే ఇట్లా కొడతంది అంటే మే! అ గే ఇప్పుడు ఎట్లా కొడతుంటే మళ ఎట్లా ఆ
అప్పుడు చచ్చిపోవాలి అసలు ఇంట్లో నుండి బయటికి కూడా పోమ్ అవు
ఆ పోలేనా
ఉ
నిమ్మల పోతామా ఇవాళ పోయినాకంచి అన్నా మల్ల అన్నా కూడా ఇబ్బంది
అమ్మ చాలా ఇబ్బంది అక్క నిజంగా
ఉ
అట్లా ఇబ్బందే ఇట్ల ఇబ్బందే
ఎండకాలం ఎండ కొడుతది వానకాలం వానలు పడుతాయి చలికాలం చలికాలం ఏ కాలం ఆ పనం చికాకు లేస్తది వర్షాకాలం మేతిగవా వాట్ దన్ బాగా వస్తాయి ఇంట్ల నుంచి బయటికీ వెళ్ళా బుద్ధి కాదు ఈ పెద్ద పెద్ద వానలు పడేసరికి ఎంత ఎంత అయితా ఉంటంది
అవును ఆ వర్షాకాలం అయితే కాలేజీకి పోలేదు అండి ఆస్ అసలు ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు అయితే ఫుల్ ఇబ్బంద అయ్యేది ఆ వర్షాకాలం
ఆ ఇబ్బంది అయితది ఎందుకు కాదు
అయినా తప్పదు అన్నట్టు వెళ్ళే వాళ్ళం
వెళ్ళాలిగా తప్పదుగా కాలేజ్ కి
అంతే కదా అక్క
ఉ కాలేజ్ వెళ్తానే కదా ఏదనా చదువుకుంటేనే కదా జాబ్ ఏదోకటి
ఉ అవును అకని ఆమ్మో కాని అంతా వానలోనైనా పోవడము అట్లా చాలా ఇ ఇబ్బందిగా ఉంటది ఈ వాతావరణం ఒకసారి ఒకలా ఉంటది ఒక్కొసారి ఒకలా ఉంటది
మాములు మాములు పడుతే ఏం కాదు గాని పెద్ద పెద్ద వానను ఒక రోజు రెండు రోజు మూడు రోజులు కొట్టి గట్టుగితే ఇబ్బంది అయితది
ఉ ఇక ఈచ్ సైడ్ అయితే సిటీ లోన అయితే ఇగ మొత్తం కాళ్ళ సగం వరకు వసు వస్తనే ఉంటాయి నీలు
ఉ అవును హైదరాబాద్ లో అయితే డ్రైనేజ్ లో అయితే మొత్తం ఇట్లా నిండిపోయి బయటకి వస్తా ఉంటాయి నీళ్లుఅయితే
అవును ఆ సగం నీళ్లలో కెళ్ళి వచ్చేసిన ల్లను ఇత్తాయి ఇంత నచ్చదు అప్పుడు అప్పుడు ఎండ కొట్టాల అనిపిస్తుది కానీ ఇప్పుడు ఎండలకు ఏమో తట్టుకోలేము
ఆ ముసలా వాళ్ళు చిన్న పిల్లలయితే తట్టుకో లేర్రా
ఉ అస్సలే తట్టుకోరు అక్క
ఇప్పుడు మజ్జి కదా తాగిపోతు
చాల కష్టం ఎండ వచ్చు ఉ అవును ఏదో ఒకటి ఇగా జ్యూసెస్ ఉ
ఇంకా తాగా బుద్ధి అయితా ఉంటాయి
నవును
ఆ
అని చనా కష్టం అక్క
ఎక్కువందరా
మామిడికాయలు ఎంత పుచ్చకాయలు తక్కువ ఆ అక్క
మాడికాయలు తింటావా
పుచ్చకాయలు తక్కువ మామిడికాయలు ఎక్కువ తింటా ఆ
ఇష్టవా మరి
ఎందుకంటే మాత్తం మామిడికాయ బాగుంటాయి కదక్క తీయగా
ఇప్పుడు కూడా పుచ్చుకాయాల సీజన్ యే వేడిగడ్డలు అయితే తరా
ఉ మామడి కాయలు ఎమో వేడి మళ్ళీ ఇక పుచ్చకాయలు చలవ చేస్తాది మంచిగా యాక్టువల్గా పుచ్చకాయలే తినాలి
ఆ
అ
పుచ్చకాయలు ఇప్పుడు పుచ్చకాయలు వస్తయి అ మామడికయలు వస్త మంచి పండగ చేసుకోవచ్చు చాల ఇక వస్తాయి ఇక మే ఏప్రిల్లో స్టార్ట్ అయితా ఇక
ఆ సరే కాని కానీ వచ్చిన సీజన్ని ని పోగొట్టుకోవాలి అని అనిపియాదు అక్క అన్ని తింటనే ఉంటు మా ఇది వేడి ఇది వేడి అనేది ఏం చూడము ఎందుకంటే మళ్ళీ రాదు కదా సీజన్ మళ్ళీ తినలేము వన్ ఇయర్ అన్నట్టు ఉంటది సమ్మర్ వస్తాయి కాని తినలేము
హ అవును రా
అప్పటి వరకు ఆగాలంటే ఎవ్వరు ఆగరు ఆ అక్క
అట్లో ఉండే ఎడు మనం ఏమైనా తీసుకోమ రిలేటె ఉమ్
అట్లాంటాయి కాని కొంచము ఇబ్బంది అక్క
ఉమ్
కానీ అవి ఇప్పుడు ఎప్పుడియో పెడతా ఉంటారు
హ అవునా ఎప్పడియో పెడతారా
అ
అ
సరే అక్క నేను మళ్ళీ చేయనా
ఆ సరేరా
ఆ ఓకే